నవిస్మా
ఇదే ఏమంటారు ఏడబ్ల్యూపి అసైన్మెంట్ అడుగుదామని
ఆ
మ్మ్ కాసినవా నువ్వు
ఆ అదా ఇస్తా
ఎట్లా రాయాల అసలు ఏమేం రాయాలి
అదే ఫోమ్ లా ఫోర్త్ ఇయర్ రామలాస్ అన్న రాయాలి.
ఏమేమో అంటేనే అసలు చూద్దాం అంటేనా దాని యొక్క ఫామ్లా అంతే కదా.
ఆ
ఆ ఫస్ట్ దేమో ఆగిూడా అంటినా. దాంట్లో ఇ పూట్ ఇంపిడిన్స్ ఫామ్ల ఉంది. కద వి వన్ వి వన్ ఇస్ ఈక్వల్ టు జెడ్ వన్ వన్ మైనస్ జెడ్ వన్ టు తేరు టూ ఫివేజర్ టుటూ అంతే కదా అంతే కదా ఇంకేమున్నాయి దాంట్లో అదొకటే ఉంది ఇంకా నోట్ అది ఇచ్చేసే ఏమైనా ఉన్నాయా. నేనైతే ఏమి రాసుకోలే అదొకటే ఉంది.
అన్న దాంట్లో ఉందా నోట్ ఆ
లేదే ఏం నోటలో ఏమి లేదు గా వచ్చి నాకైతే ఇది ఒకటే దొరుకుతాంది మరి అదే చూసినా మ్మ్ ఇదొక్కటి పోలే డయపోల అని ఆ నోట్లుంది ఆర్ వన్ నాట్ ఈక్వల్ టు ఆర్ టూ ఐ తే దాని యొక్క ఇప్పుడెన్స్ ఇంపుట్ ఇంపుటెన్స్ అనేది వన్ ప్లస్ ఆర్ టూ బై ఆర్ వన్ హోల్ స్క్వేర్ జెడ్ వన్ వన్ అంతే కదా ఆ నెక్స్ట్ ఇంకొకటేమో మో స్పేసింగ్ ఇస్ మోర్ దెన్ లాంబ్డా బై హండ్రెడ్ దైనిపతి ఇన్పుడెన్స్ ఇస్ ఈక్వల్ టూ జెడ్ ఇ ఇస్ ఈక్వల్స్ వన్ ప్లస్ ఏ బై ఆర్ టూ బై ఏ బై ఆర్ వన్ హోల్ స్క్వేర్ ఇంటూ జెడ్ వన్ వన్ ఇది కొల్డ్యిపోలే ఇది నెక్స్ట్ హలి కల్ ఏంటినా ఇవి రెండు ఫోర్త్ లో పెట్టిన హల్కల్ ఏంటీనా మెలికల ఇ ఆ మైక్రోస్ట్రిప్ పంటినచలి ఫిఫ్త్ చాప్టర్ కదా.
అసలు ఏంటి ఏంటినలాస్ థర్డ్ నుంచ ఫోర్
థర్డ్ థర్డ్ నుంచి కదా
ఆ థర్డ్ నుంచే థర్డ్ లో ఏం వన్ ఏ ఫిఫ్త్ లో ఏం లేదు కదా ఫిఫ్త్ కొంచెం థియరీ పార్ట్ అయితే ఇవి థర్డ్ ఫోర్త్ ఇది వరకు థర్డ్ మైక్రోస్ట్రిప్ అంటెన్న వి ఫోర్ చాప్టర్ అయిపొ
అ
మైక్రోస్ట్రిప్ ప్యాంటినా నుంచెల్లి ఫోర్త్ చాప్టర్ అంతే కదా ఉమ్ ఆ ఇంకొకటి ఏం ఓ హెలికల్యాంటినా ఇది కూడా థర్డే ఏ కదా హెల్క లాంటినాలో ఏముంది ఓన్లీ యాక్జియల్ రేషియో ఇంకా కండీషన్స్ ఏఆర్ ఇజక్వల్స్ టు వన్ ఏఆర్ ఇజక్వల్స్ టు త్రీలో ఏఆర్ ఇజక్వల్స్ టు ఇన్ఫినిటీ సర్కిలో పోలరైజేషన్ ఒకటి హరిజాంటల్ ఒకటి వర్టికల్ ఒకటి ఆ ఫర్మాస్ ప్రిన్సిపుల్ ఒకటి ల్యాం డెల్టా ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వర్ బై ఐటిఎల్ ఆప్టిమమ్ హార్న్ కాన్సిడరేషన్ దాని యొక్క ఫార్ములా ఇంకా పిరమిడల్ హాల్ పిరమిడల్ హాల్ అం నా పిరమిడల్ హల్ అంటెనా ఉందా. ఆ ఉంది అ నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్ట్విటి మైక్రోస్ట్రిప్ అంటెన్న దాని యొ ఫామ్ లో ఇంకా ఈ టజక్వల్స్ టు ఏమొస్తుది అట్లా అది మొత్తం రిఫ్లెక్టర్ అండ్ తేనా రిఫ్లేెక్టర్ లొ మళ్ళా పారబోలిక్ తర్వాత లెన్స్ లెన్స్ అ లెన్స్ లో కాంటర్ ఆఫ్ లెన్స్ స అే ఆ మీది సం చెప్పిందా
ఆ చెప్పింది
అవునా చెప్తవా నేన్ రాస్కుంట
హ్ మ్
చెప్పు షార్ట్వి చెప్పింది లాంగ్వి చెప్పిందా
షార్ట్ వంటే నోట్స్ చూసుకుండాలి లాంగ్ ఆ అన్నీ
ఆ
లాంగ్ చెప్పింది చాలానే అయ్యో నా దగ్గర నోట్స్ లేదు అని తీసుకుంది
మ్ ఆ
ఇంకా చూడు ఇంకెమో వైషూ
కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్పింది.
మ్
నువ్వు వెతుక్కున్నవా ఇంపార్టెంట్ టాపిక్స్
ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం పెట్టలే ఏం చెప్పింది.
ఏముంది ఆ మోర్చ్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ హెలికలా అంటే నాది.
ఆ
ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా బీమిడ్త ఆఫ్ పర్సనల్స్ హాఫ్ పవర్ బీమిడ్త్ ఇంఫిడెన్స్ అవే ఇ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాన్డినా ఇంకా వాటి యొక్క స్ట్రక్చర్, డయాగ్రామ్స్ ఇదంతా ఎయ్యాలంట ఆ డయాగ్రామ్స్ ఏసి ఆ ఆ టైట్ గురించి రాసి ఫస్ట్ క్లాసిఫికేషన్ రాయాలి. దాని తర్వాతకి ఆ డయాగ్రామ్స్ ఏయాలి
ఓ
నెక్స్ట్ అప్రేచర్ నెంబర్ ఉంది కదా అదే ఎఫ్ బై డి ఇసీక్వల్ట్ జీరో పాయింట్ టూ ఫైవ్ కార్టీటబై టూ అంత డెరివేషన్ ఉంది కద టూ టూ పేపర్స్ డెర్వేషన్ అది మొత్తం రాయాలంట
ఓ
ఆ నోట్ పాయింట్స్ ఉంటయి కదా అట్ల టాపిక్ చెప్పినప్పుడు నోట్ అని కింద రాపిస్తరు కదా అవి ఇగ చూసుకోమన్నది వస్తే వన్ మార్క్ వస్తే సెమ్లా అని చెప్పింది. ఇంపార్టెంట్ అట్లా అని ఇగ ఈ అపరేచర్ నెంబర్ అయితే మస్త్ ఇంపార్టెంట్ అని చెప్పింది సెమ్ముకి గూడా ఇంకా చాలానే ఉన్నాయి ఎక్కువ డెరివేషన్లే ఉన్నయి. అదే హేలికలాయల్ రేషయో ఎక్స్ప్రెషన్ ఉంటంది ఫైన అది మొత్తం ఆ అమ్మె ఎమనదంటే అే అంతగాన మొత్తం అంత పెద్ద పెద్ద డెరివేషన్ పేజీలు పేజీలు వేయకపోయినా గానీ కొన్ని స్టెప్స్ గుర్తుపెట్టుకొని కొన్ని స్టెప్స్ స్కిప్ చేసనా సరే లాస్ట్ క కరెక్ట్ ఆన్సర్ వచ్చేటట్టు అయినా వెయ్యాలి చెప్పింది అంటే అన్ని స్టెప్స్ రాయడం కుదరదు కదా టైం సరిపోదు కదా ఎగ్జామ్లా కొన్ని స్టెప్స్ రాయాలి ఇంకా కొన్ని మనం గుర్తు పెట్టుకొని వేయాలంటే
హహుమ్
ఈజీగా అర్ధమయేటట్టుగ ఇక మనమే ఆదుకోవాలి
హా
ఇంక ఫర్మాచ్ ప్రిన్సిపుల్ ఉంది కదా ఫాల్ ఎంతడి రై తేడాన్ గదయితె ఫుల్ ఇంపార్టెంట్ అం గదోస్తే ఫైవ్ మార్క్స్ కయినా టెన్ మార్క్స్ కయినా వస్తుందంట ఆ ఫర్మాట్ ఫ ప్రిన్సిపుల్ నెక్స్ట్ ఫీట్ సిస్టమ్స్ ఉందిగద దాన్ డయాగ్రమ్ వెయ్యాలి దానీ గురించి కొంచెం షార్ట్ నోట్ రాయాలి దాని తర్వాతికి ఏమంటరు దానికి ఏమైనా ఫార్ములాస్ ఉంటే కూడా రాయాలి
పెద్దగ ఉందా
ఎక్స్ప్రెషన్స్ ఈ ప్రాపగేషన్స్ ఉన్నాయి కద స్పేస్ ప్రాపగేషన్స్ అ డిస్టెన్స్ హైట్ చన్కొడం వాటికి వాటికి రిలేషన్ గని కోడం అది మొత్తం కూడా అవన్నీ ఎక్స్ప్రెషన్స్ డిరైవ్ చెయాల ఆ ఫీల్డ్ కి సంబంధించి మేము కూడా హుమ్ ఇంకా టూ ఎలిమెంట్ ఫోల్డెడ్ డైపోల్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా ఆ అది ఆ ఎక్స్ప్రెషన్ కూడా అది వస్తే త్రీ మార్క్స్ కో ఫైవ్ మార్క్స్ కో వస్తదట
ఆహ
ఇక ఏమంటుందంటే ఇప్పుడు ఫస్ట్ మిడ్ కి సెకండ్ మిడ్ కి ఇచ్చిన ఇంపార్టెంట్ క్వేషన్స్ చదివితే చాలు సెంమ్ మీరు పాస్ కాగలరు మీరు అంతా చదవకపోయినా గానీ మీక అంత కనం చదవకబుద్ధి కాకపోయినా గానీ ఎట్లీస్ట్ ఏం ఇంపార్టెంట్ క్వేషెన్స్ చుస్ ఉన్నా గానీ వస్తది మల్ల ఏమంటారు మేం పాస్ అయితరు అట్లా అని చెప్తుంది వాళ
హ్మ్మ్ హు
ఇంక ఫిఫ్త్ చాప్టర్ లోనేమో ఆ అదే మ్యాగ్ మ్యామ్ యూజబుల్ ఫ్రీక్వెన్సీ ఇప్టూ రెండు కేసులు ఉంటాయి కదా. దాంట్ల కరువుడెత్ కేసు ఇంక్ ఒకటేమో ఏదో ఉంటది. ఇంకొకటి ఆ కరుబుడెత్ కేసు అనేది మస్ట్ ఇంపార్టెంట్ అన్నది. ఇంక స్కిప్ డిస్టెన్స్ అసలు స్కిప్ డిస్ సంస్స్ అంటే ఏంటి ఇది దానికి ఇంక్ కా ఎం. యు. ఎఫ్ అదే మాక్సిమం, యూజిబుల్, ఫ్రీక్వెన్సీకి, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఇంకా ట్రాన్స్మిషన్ పాత అనేది ఎత్ ఎట్లార్ కాలిక్యులేట్ చేస్ తాము వర్చువల్ హైట్ ని యూస్ చేసి
ఓహో
ఉహ్ ఇంకా లైన్ ఆఫ్ సైట్ ఇంకా రేంజ్ ఆఫ్ స్పేస్ వేవ్ ప్రాపగేష్. అది ఉంది కదా ఫిఫ్త్ చాప్టర్ల అది ఫిఫ్త్ చాప్టరే ఇగ థర్డ్ చాప్టర్ అంటే కొన్నే ఉన్నాయి. హే హైలిక లాంటినా ఈస్ పాస్వర్డ్ భీ బెడ్ ఇట్లాంటివి యండ్ ఆఫ్టర్ ఎక్సైస్ నెంబర్ పె చాప్టర్ క్రీప్త ఫోర్తన్త్ ఉహ్ ఫోర్త్ యే ఆహ్ ఫోర్తే క్వాంటరా ఆఫ్ లెన్త్
ఉమ్మ్
ఈ టూ ఎలిమెంట్ ఫోల్డర్ డైపోల అయితే ఇగ థర్డ్ చాప్టర్ అన్నీ అక్కడక్కడి ఇచ్చింది. ఇగా అవి ఇంపార్టెంట్ అని చెప్పింది. ఇగా మిడ్కీ మరి ఏమి చదుకోవాలో ఏందో తేల్వదు అసైన్మెంట్ అయితే ఇగా పేనాస్విర్ రాయలిగా అంటేనా దాన్వి హోమ్ లో రాయాలి. రాస్తే రాయు
ఆహ్
ఎప్పుడు సబ్మిట్ చేయమంటదో ఇగ అసైన్మెంట్. నోట్స్ కూడా సాబ్మెట్ జేయాలట. సైన్ జేసి. మ చేసుకుంటదట. నోట్చి కూడా. ఇ ఎప్పుడయితదో ఏమో మళ్ళ ఎల్లుండ్ నుంచి లేట్ ఉన్నది గదా ఆ రెండు రెండ్లీ స్తదంట.
ఆహ